హలో
ఆ హలో
నమస్తే ఎలా ఉన్నావ్ హలో
నమస్తే నేను బాగానే ఉన్నా ఎలా ఉన్నావ్
నేను కూడా బా నేను చాలా రోజుల తర్వాత
అవును నిజమే ఈ మధ్య నేను చాలా బిజీగా ఉన్నాను
స దే ఏ రోజు వారి కార్యక్రమం ఎలా ఉంటుంది
నేను సాధారణంగా ఉదయం ఆరు గంటలు లేస్తాను లేసిన వెంటనే మొహం కడిగి కొంచెం వ్యాయామం చేస్తా హలో
చాలా మంచి అలవా త నువ్ ఎంత చాలా మ
సుమారు ముప్పై నిమిషాలు జే చేస్ ద తర్వాత కొంచెం నడక కూడా చేస్తాను
వినిపిస్తుందా
ఆ హలో
ఆతరా ఎం చేస్తావు ఆ
ఇంటికి వచ్చి స్నానం చే స్నానం చేసి అల్పాహారం చేస్తాను హలో
హలో
నాకు కూడా దోసె చాలా ఇష్టం అల్పాహారం తర్వాత ఏమి చేస్తావు నాకు ఇడ్లీ దోశ ఉప్మా చాలా ఇష్టం కొన్ని రోజులు పూర్తి కూడా పూరి కూడా తింటా హలో హలో
నాక్కూడ దోశ చా
హలో
నపాహారం తర్వాత ఏం చేస్తావ్.
తర్వాత నేను ఆఫీస్కి వెళ్తా వెళ్ళడానికి సిద్ధమౌతాను.
నువ్ ఎప్పుడు ఆఫీస్కి వెళ్తావ్.
సాధార్ణంగ ఉదయం తొమ్మిది గంటకు ఆఫీస్లో ఉంటాను.
ఆఫీస్లో నీ పని ఏమిటి.
నేను కంప్యూటర్ తో సంబంధించిన పని చేస్తాను ఎక్కువ సమయం ప్రాజెక్ట్ మీద పని చేస్తాను.
నీకు పని చెయ్యడమిష్టమా.
ఔను నాకు నా పని చాలా ఇష్టం కొత్త విషయాలు నేర్ నేర్చుకోవడం కూడా జా జరుగుతుంది.
మధ్యానం ఎప్పుడు భోజన మ్ చేస్తావు.
సాధార్ణంగ మధ్యాహ్నం ఒకటి గంట్ గంటకు భోజనం చేస్తాను.
భోజనంలొ ఏం తింటావు.
అన్నం పప్పు కూర కొన్నిసార్లు పెరుగు తింటాను.
ఉమ్ చాలా బాగుంది. భోజనం తర్వాత ఏం చేస్. ఉమ్
కొంచెమిశ్రాంతి దీస్కొని మళ్ళి పని మొదలు పెడతాను.
సాయంత్రం వరకు పని చేస్తావా.
ఔను సాయంత్రం ఆరుగంట్ల వరకు పని చేస్తాను.
ఆ తర్వాత ఏం చేస్తావు.
ఆ ఇంటికి వచ్చి కొంచెం యిశ్రాంతి తీసుకుంటాను తర్వాత స్నేహితుల్తో బయట వెళ్తాను లేదా క్రికెట్ ఆడుతాను.
అది మంచి అలువా. వ్యాయామ్ కూడా ఔతుంది.
ఔను నిజమె ఆరోగ్యాన్కి చాలా మంచిది.
నెప్పుడు చేస్తావు.
కొంచెం టీవీ చూస్తాను. లేద మొబైల్ వార్తలు చూస్. స
రాత్రి భో జనం ఎప్పుడు చేస్తావు. ఆ
సాధార్ణంగా రాత్రి ఎనిమిది లేదా ఎనిమ్ది ఎనిమిదున్నర్కి భోజనం చేస్తా.
బోజ్
స
ఆ బో
హలో ఆ హ్మ్ కొంచెం టీవీ చూస్తాను లేదా మొబైల్ వార్తలు చూస్తాను.
అ నువ్ పుస్తకాల్ చదువుతావ నువ్వు పస్ ప్రకాశదుతా నువ్వు పుస్త
అవును కొన్ని రోజులు పుస్తకాలు కూడా చదువుతాను
ఏ రకమైన పుస్తకాలు చదు వడం ఇష్టం
ప్రేరణాత్మక పుస్తకాలు మరియు కథలు చదవడం ఇష్టం
చాలా మంచిది నువ్వు ఎప్పుడు నిద్ర పోతావు
బ
చాలా మంచిది నువ్వు ఎప్పుడు నిద్రపోతావు
ంగా రాత్రి పదన్నర లేదా పదకొండు గంటలు నిద్రపోతాను
మంచి రోజువారీ కార్యక్రమం ఉంది మీకు
ధన్యవాద ధన్యవాదాలు న నీ రోజు వారి క కార్యక్రమం ఎలా ఉంటుంది
న రోజు కూడా నా రోజు కూడా ఇలానే ఉంటుంది కానీ నేను ఉదయం యో ఇంకా కూడా చేస్తా అ
అది చాలా మంచి అలవాటు యోగ ఆరోగ్యానికి చాలా మంచిది
అవును నిజమే ఆరోగ్యంగా ఉండటానికి కి నాయా అనవసరం ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామం చాలా అవసరం
ఖచ్చితంగా మనం ఈ రోజు ఆరోగ్యానికి జాగ్రత్తగా చూసుకోవాలి
సరే నీతో మాట్లాడటం చాలా బాగుంది
నాకు కూడా చాలా సంతోషంగా ఉంది హలో
ఆ ఇంకా ఏంటి విషయాలు మీ ఇంట్లో వాళ్ళందరు బాగున్నారా
ఆ
ఇంకా ఏంటి విషయాలు మీ ఇంట్లో వాళ్ళందరు బాగున్నారా
ఆ చెప్పాలి అవును ఆఫీస్ లో కొత్త ప్రాజెక్ట్ మొదలైంది అందుకే ఎక్కువ పని ఉంది
ఆ
హలో
ఏ
హ తిన్నాను
నువ్వు తిన్నావా
సరే మళ్ళీ కలుద్దాం బాయ్
స
ఆ చెప్పు